వినిపిస్తుందాండి
ఆ ఇనిపిస్తంది చెప్పండి
ఆ అదే అండి నేను అట్లా చెప్పాన్ అదే చెప్పాను ఇప్పుడు అట్లా వీళ్లిట్లా చెప్తే నే ముందు రోజు కూడ నిజంగానే వేరే చోట పోయినాన లేకపోతే అట్ల ఎక్కడైనా పోయినాన అనుకుం టరు
ఉ
అని నేను చెప్పిన నువ్ చెప్పు వాళ్ళకు అట్ల కాదని చెప్ ప్పి అందులోన అప్పుడైతే అప్పుడు జరిగిన ఊ సిచ్యువేషన్ అయితే వాస్తవం అండి నేనైతే అప్పుడు వచ్చి దిగలేదు
అవున్లే మీరు కాలేజ్ ముందర ఎందుక్ దిగుతారు తెలుసు కదా
ఊ
ఆ
అట్లా మేము అది మేము పోవడము రెండు పైన అయింది తిని రావడం మూడు అట్ల అయింది మీరు ఏళ సమయంలో తింటారు ఇంకా ఆ టైం కి మీరు ఎట్ల కాలేజీ లోకి వెలిపోయింటరు
అవునవును
అ మళ్ళ ఎట్ల చూస్తారు మీరు నన్ను
ఆ అది నిజమేలే
ఉ మళ్ళ అంటే మీరు ఎవరినో చూసి ఎవరో అనుకున్నారేమో
ఆ అట్లా ఉండొచ్చు ఊరికి జనాలు రూమర్స్ పెడతారు చెప్పేసి ఏం ము అన్నదిలే ఏం అయినా చూసుకున్నా చూసుకోనిలేండి ఏముంది కానీ అది నిజం కాదు కదా
అదే నిజమయింటె ఒకవేళ నేనే దాన్ని మీకన్నా చెప్తా కదా వాళ్ళకి చెప్ ఒక పోయినా నేనే లే అని చెప్తా కదా నేను చెప్తున్నా కదా ఇప్పుడు అంతంటే నిన్నది దెల్ స నిన్న మాట్లాడడానికి రా అంత దూరం నుండి వచ్చినాను అట్లీస్ట్ నిన్న చూనన్నా చూసిపోతాను అని చెప్తే పోయినా మోసగ రోడు ముందుగానే తినడానికి చెప్ పేసి
ఆ ఆ
వచ్చినా నేను తినేకి రా ఆడి వరకు అరాబి కంటే నేను రాను రాను అని చెప్పిన అందుకోసం అని చెప్పి
ఆ
ఆ ఇడికి వచ్చినాడు పీటుూ దగ్గరికి పీటు దగ్గరికి వస్తే నేను రాను అంటే ఎట్ రావని చెప్పి చేవట్టుకున్నాడు
ఆహా
ఎడికి ఓతవు హాస్టెల్ దగరకయిన వస్త రా ఓతు అదిదేనే
ఆ
ఆ నవ్వుకుంటానే ఇంగా
మాత్రం చూడాలి మాట్లాడాలి అని
ఆ ఇంకా అందుకని మళ్ళీ ఆడ ఈ నిన్న మాత్రం ఎక్కినానమ్మా ఇక్కడేనే నేను ఈడే ఎక్కిన బండి
ఆహా ఆ అప్పును నిన్న చూసా ఆనన్న అంటే అనుకోవచ్చు
ఆ వెళ్ళను తిన్నేసినము తినేటప్పుడు మా అమ్మ ఫోన్ చేసింది అప్పుడు చెప్పిన నీ మీదే చెప్పినా ఆ పాపకు ఆరోగ్యం బాలేదు ఇడ్లీలు తెచ్చేకు వచ్చినాము నేను వేరే పాప అని
ఆ పోనీలే ఉ
అట్లా చెప్పి స లే అని చెప్పి వచ్చేసినాము తర్వాత కూడా మాట్లాడదామంటే అంతలోనే మా అమ్మ మళ్ళా ఫోన్ మొదలు పెట్టింది ఇంకా మాట్లాడిన గూడ మాట్లాడలా వచ్చేసి గబా గబా
ఉహు
ఏంది రామాయణంని రోజసేపు కూడా ఉండవా మా మాట్లాడవా అని తను
ఓ అవున్లే ఉంటది కదా
ఆ ఉండాల్సింది ఇంకేం చేస్తా నా కర్మ ఫోన్ చేస్తా అంటే
అవునవునులే అది ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి డౌట్ కాను కొట్టిందంటే అంటే ఇంక మనం ఏం చేసిన వాళ్ళు
ఆ మనం చేయకపోయినాం ఇప్పుడు చేసినాను అని అన్నట్టు తెలికోకుండా ఎంత మంచిగా మేనేజ్ చేస్తా అన్నా కూడా ఆయమ్మ అన్నిసార్లు ఫోన్ చేస్తా అంటది ఇంక తెలిస్తే నా
అవునవునులే అది నిజమే
అమ్మాయి ఎప్పుడు ఇంతే ఇంగ ఏం చెయలే మాయ అమ్మ మారదు మనుషుని మారనీదు
అది అవునులే ఇంట్లో వాళ్ళకి మనం ఏం చేయపోయినా కొంచెం భయం ఉంటది కదమ్ పైనా
తోక్కా భయం లేండి ఎప్పుడు పంజరంలో చిల్కను పెట్టి గుర్చ్చోబెడితే ఏంది దానికి ఎగరడం ఎట్లా తెలుస్తది చెప్పండి
అది నిజమే
దానికి ఇల్లు ఒకటే ప్రపంచం కాదు అది దాన్ని అది అనుకుంటే ప్రపంచం మొత్తాన్ని చూసుకొని రాగలుదాన రై
అవును అవును నిజమే
ఇప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలి కదా చెప్పండి అట్ కూడా ఇవ్వరు ఫ్రెండ్స్ తో బయటకి పోతామంటే వద్దు వళ పోతమంటె వద్దు వాళ్ళతో పోతామన్
మీకు ఇప్పుడు జాబ్ వచ్చేసింది కదా ఇప్పుడు కూడా పోనివ్వరా
ఏమో డౌటేనండి ఉద్యోగం చేసేటప్పుడు ఇంక మొండికేస్తే అప్పుడు పంపిస్తారేమో ఇ ఇప్పుడికైతే ఇప్పుడిప్పుడు ఇంగ పంపించేలాగైతే లేరు స్నేహితులతో రేపుద్ రేపు పొద్దున ఉద్యోగం చేసుకుంటా అప్పుడు చెప్పాలి ఇంగ పొయ్యేదే ఏం చే చేస్తావో చేసుకో పో నేను పోతా ఏమీ ఎప్పుడు నీదేనా అని
అంతేలే నేను ఇంట్లో అడిగిన ఆదా అంటారు నీకు ఉద్యోగం వచ్చాక మళ్ళీ పోవనని
ఆ ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళేం పంపిరాడా మనమే ఏందోఒకటి చేసుకోవాలి ఎందుకంటే పూర్తిగా అప్పుడు మన సొంతంగా మనం బతుక్కకోగలుగుతాం కాబట్ టి మనం డెసిషన్లు మనం తీసుకోగలుగుతాం నిర్ణయాలని కొంచెంగానా ఉండదండి మనమే మనుషులం కాదా మనం స్నేహితులు లేరా వాళ్ళతో బయటకెళ్ళి చూడాలనుకోమా ఎంత ఎంతమంది పోతా అంటారు ఎంతమంది తిరుగుతా ఉంటారు
మనం పోయి మనం పోనందుకు బాధ కాదు ఇతరుళ్ళు పోయి చూసుకొని వస్తారు గా అది బాధ వేస్తది
మా ఇంటి దగ్గర తెలుసా వాడు పిల్ల బచ్చాగాడు వాడు స్కూల్ అయిపోలే వాడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఊటీకి ట్రిప్ పేసినారంట
ఓహో ఏమనా అంటే వాడు అబ్బాయి నువ్ అమ్మాయి అంటారు
వాళ్ళకుండే అంత మనకు లేదు మల వాళ్ళు ఏమంట అంటారు డబ్బు గాని మరీ ఎక్కువ లేదు ఏం లేదు అయినప్పుటికి రెండు వేల ఐదు వందలు పెట్టుతున్నారంట పోడానికి ఒగోగరు ఏదో ఏడు మంది కలిసిపోతున్నారంట దానికోసం అని సరిపడే కారు తీసుకున్నారు బుక్ చేసుకున్నారు
ఆహా
అట్లాంటిది పిల్ల బచ్చాలు పోతాండారు ఉండి లేక పోతాండారు మ తన డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి వయసు కూడా ఉంది నాకు ఇంగేమి పోడానికి
లేదా వాళ్ళ భయం వాళ్ళది ఉంటది
ఏంది భయం అండి ఎబ్బుడు ఇదే భయమా
అన్నో తమ్ముడో ఉనింటె ఆబాద ఇంకా ఎక్కువ రెట్టింపు అయింటది వాళ్ళు పంపిస్తారు మిమ్మల్ని పంపించారు అది ఇంక బాధేస్తది మా ఇంట్లో కూడ అం
అయినా వాళ్ళు ఉన్నింటే ఇంకా కొన్ని కొన్నిసార్లు మంచిగ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళని పిలుచుకోనన్న పోత్ ఒగోగసారి ఎక్కడన్న
ఆ అది నిజమే కానీ ఎక్కువ సార్లు వర్తిచ్చదు కదా అది
ఉ కానీ ఎప్పుడన్న ఒగోసారి వాళ్ళని పిలుచుకోపోవచ్చు వాళ్ళు ఉన్నారులే వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళతో ఇప్పించడానికి కొన్ని కొన్నిసార్లు సహాయం పడుతది అది కూడ
అవునవును ఉ ఏదో తప్పదు ఇంకా ఉద్యోగం వచ్చింది కదా ఇప్పుడన్నా ఎంజాయ్ చేయండి
చూద్దామండి అప్పుడు కూడ ఎన్ని చెప్తారో ఎంత సో ఏందండి ఇడ నాలుగేండ్లు ఉంటే మూడేళ్లు పట్టింది మదన్ ప్పల్లికి పోడానికి చెప్పి ఆ కా ఇంగా నెక్స్ట్ అన్నా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా తర్వాత రోజుల్లో
చేసుకుంటారులేండి మీరే అర్థమయ్యేలా చెప్పండి
అర్థమయ్యలా చెప్పేకి వాళ్ళు అర్థం చేసుకుని నే వస్తను నేను వస్తా అంట రేపు పిల్లన అండి పిల్లోల్లు ఇప్పుడు మనం స్నే ఇద్దరం కలిసిపోతాం పెద్దోళ్ళుస్తే ఎట్లుంటాంమండి సరదాగ
అయినా ఏమన్న ఎంజాయ్ చెయ్యాలా అంటే స్నేహితులతో వేరు ఇంట్లో వాళ్ళతో వేర్లే
ఆ ఇంగ అదే కదా నేను అంటుండేది ఇప్పుడు మనం వాళ్ళతో వెళ్తేనే ఒక మంచిగా మనకంటూ ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉం ఉంటుందండి ఇప్పుడు అమ్మోల్ తోనో వీళ్ళతో పోయినాం అనుకోండి బిగుసుకొని కూర్చోండల్ల అంటే ఆస్వాదించలేం దాన్ని
అవునవును
స్నేహితులతో పోయినాం అనుకోండి ఏదేదో తింగరి తింగరి మాటలు కావచ్చు వేషాలు కావచ్చు సరిపోతా ఉంటది అది వాళ్ళకు అర్థమే కాదు దేవుడా
నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇట్ల టూ తో స్నేహితులతో పాటు స్కూల్ తీసుకని పోతారు కదా తను ఉంటే వద్దు కాలంటే మేము తీసుకొని పోతాము అం అంటారు వాళ్ళతో పోయేది వేరు స్నేహితులతో పోయేది వేరు కదా
తెలుసా అండి ఇప్పుడు అన్న వాళ్ళు ఉన్నారే
ఆ
ఆ స్కూల్ లో చదివినప్పుడు లేపాక్షికి ట్రి నారండి ఒక రోజు లేపాక్షి శిల్పారామము ఇంకోటి ఏదో ప్పేస్తే నాకు పంపిమంటే పంపిదా మా ఇంట్లో వాళ్ళు పోతా నేను అంటే ఐదో తరగతి చదువుతన్న ఆరో తరగతి చదువుతాను అప్పుడు నేను ఇంగ నేను మరాం చేస్తా ఇ ఏడుపుకు పెట్టుకునే అందరు పోయ్యొచ్చినన్నారు నేను పోలే అంటే తర్వాత వారము మా అమ్మమ్మ మా మామయ్య మా మామయ్య ఫ్రెండ్ ఒగాయన మా అమ్మ నేను మేమం అంత కలిసి బండ్లల్లోనే పిల్చుకొని పోయి చూపించకచ్చిన్నారు నాకు అవన్నీ మల్ల
ఆహా
ఉమ్మ్ అది ఏందో పంపిచచ్చు కదా బస్సు పోతుంది కదా
ఆ అయినా అంత కేర్లెస్గా ఏమ్ ఉంటాంలే టీచర్లు ఉంటారు మన స్నేహితులు ఉం ట చాలా మంది ఉంటారు
ట్టిగా భయపడతారండి స్వామి వీ
అవును కానీ వాళ్ళు భయపడేది ఎట్లున్నా జరిగేది జరగతానే ఉంటది అంతే
అంతే ఇంగ మన తలరా తా అనుకోవాలండి ఇప్పుడేమి బయటికి పంపిచే వాళ్ళందరూ ఏం జరగదనే పంపిస్తారా ఏ దో మన తలరాత ఆడికి రాసుంది అట్లా జరుగుతంది ఏం చేస్త
అవును అవునవును అది నిజమే
ఇంకేం అయినా ఈ మధ్య నాకు అర్థం కావట్లేదండి నేను నేనేమన్నా కొంచెం అంటే ఒక రవ్వ ఏమన్న లావు అయినట్టు కొంచెం బాగా కనిపిస్తు
ఆ మొహం బాగ కనిపిస్తుంది మీరు వాడే క్రీములు వల్లేమో గాని మొహం అయితే కొంచెం
లేదండి మా నేను క్రీములు పుయ్యటం లేద్యాడా ఊరికే కొన్నా గాని ఆ అదొక్కటి పూస్తా ఉన్న అది కూడా ఒక్కొక్కసారి మర్చిపోతా
ఆ ఏమన్నా తేడా మొత్తానికి మొహం అయితే మెరుస్తుంది ప్లస్
ఆ నాకైతే అద్దంలో చూ ఆ అందుకేనేమో తెల్దు మొన్న తెలు సా అన్నను గలవడానికి పోతున్నా ఒక్కదాన్నే పోతాన్నా
ఆ
పోతాంటే యా అసలు చూసుకుంటా పోతాన్నడు ఒకడు అంటే బండ్లో పోతన్నాడు వాడు ఎనిక్కి తిరిగి మళ్ళ చూసిపోతాండు నిన్ నిన్న కాదు మొన్న ఎప్పుడో నేను మీ గదిలో గది అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయితో బయటికేళ్ళా చూడు ఆరోజే అను కుంట ఆరోజు అంతకు ముందు రోజు నీకి ఆరోగ్యం బాలెకుండా అయింది తర్వాత రోజు ఆరోజు అంతే ము గ్గురు పోతన్నారు స్కూ స్కూటీలో
ఆ
వాళ్ళు పొయ్యేటోళ్ళు పోకోకుండా ముందరికి పొయినక కూడా ఎనకి తిరిగి చూస్తా పోతన్నారు
ఓహో
నేను అప్పుడు అనుకుంటాను నా ముఖంలో అంత వింతలేం కని పిత్తున్నాయి ఎవరు ఉన్నారు ఈడ ఇంగ అంత వింతగా మనుషులు అని
అవునులే
ఉమ్మ్ మొన్న అంతే అట్లానే వాడు నేను ఆనికి నాకు అట్లట్లా చూసినపుడు భయమేస్తుంది అందుకే ఫోన్ చూసు కుంటా లేదా ఫోన్ చేసి ఎవరితో అన్న మాట్లాడుకుంటూ ఎళ్ళిపోతా అట్ల ఎవరినన్నా
నిజమేనండి భలే భయం అసలు అలాంటి వాళ్ళు చూస్తే
ఏ అల్లరి చేస్తారు ఏమో ఏమన్న అంటారేమో అని భయం అం తే ఎందుకో తెలిదు ఆ భయము అన్నకు చెప్పినానంటే మెట్తో కొడతాడు ఖచ్చితంగా తెలుసా ఎందుకంటే ఏం భయపడతారా మెట్తో కొట్టడాసలు అడ్నే భయపడేది ఏంది తింగరదానా
చెప్పనైతే చెప్తారు కానీ మనం చెయ్యాలి కదా అది
ఆ ఇంకా అదే కదండి నేను కూడా అంటుండేది
మొన్న నేను నా పక్కన బెడ్ అమ్మయి పోతాంటే బయటికి ఎవరో తెలీదు పచ్చ కలర్ డ్రెస్ అని అన్నా నేన అప్పుడు పచ్చ కలర్ వేసుకోనిన్నాను ఇగ ఎట్లో అయిపోయింది ఇగ ఏం చెయం
హలో
ఆ చెప్పండి
ఆ ఉంటానండి ఇంకా తర్వాత మాట్లాడదాం
ఆ సరేనండి ఆ ఆ ఆ